నమస్తే ఆ
నమస్తే అండి బాగున్నాను
అ ఎమిరిస్ అదండి
ఆహా హా చెప్పరి ఏం లేదు ఇట్లా ఆ ఇట్లానే కూర్చొని ఉన్నాము లే పనులు అవుతున్నాయి ఇక అయితున్నాయి పనులు అవ్వలేదు ఇంకా
ఆ ఆ ఎత్తండి ఏదన్నా సినిమలు ఇట్లా ఏమన్నా చూస్తలాండి మీరు ఏ మాధ్యలో
ఆ చూస్తా ఇప్పుడు చూస్తలేం సరిగా అని చూస్తండే ముందున్నట్టు
ఉత్తరమండును చాలా
ఆ ఇట్లా సినిమాని
ఏసి మంట్
ఇక మంచిగా ఈ ఆథారు ప్పలారు ఉన్నది మహేష్ బాబు మూవీస్లు ఉన్నాయి అవంటే ఇష్టం అన్నాడు చూస్తా
సినిిమళ్ళ ఏమన్నా చూస్తారా అండి కాే సీరియల్ చూస్స్తార అన్ని సీరియల్లల్లు చూస్తరా
ఆ లేదు లేదు సీరియల్ చూస్ చూడను నేను
ఆ అస యూట్యూబ్లో ఏమన్నా చేస్తారా అండి మీరు ఆ హిందీయి చూస్ యూట్యూబ్ ఏమన్నా చేస్తారండి మీ ఇంకేమన్నా యూట్యూబ్
ఆ లేదు లేదు యూట్యూబ్ ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తా అనుకుంటున్నాను ఇంకా
ఆ చెయ్యండి బాగుంటది యూట్యూబ్ అంటే ఏం చేస్తారండి ఇది అంటే దేనికి చేస్తాం అనుకుంటాలు
ఆగ పిల మా కొడుకున్నాడు కొడుకు మీదు నుంచి చేస్తా అని చూస్తున్నా
అవునువును వన్ థర్టీ అన్ని మంచి మ జ అ అంటే చెపిస్తే చాలా బాగుంటుంది మంచి ఎట్లి వుతాడు కూడా ఇప్పుడు అందరుూ యూట్యూబ్ లో అలాగే ఫేమస్ అవుతుంది కదా అండి
ఆ చాలా ఫేమస్ అయితున్నారుడు యూట్యూబ్ కోసం
ఇంకా పిల్లలదయితే ఇంకా చాలా బాగుంటంది అట్లా చేయడం వల్ల
చూస్తున్నారా అవును
మీరు హౌస్ వైఫ్ గా చేస్తారా అ ఏమ జా చేస్తారా అండి
వైఫ అ జాబ్ చేయాలని ఉన్న కోరికను అన్నట్టు
ఏమన్నా ప్రిపేర్ అయితా అలా అంటడి అ
ఆప్పు లేదు ఇప్పుడు అైతే అయితేలేను చెప్పారు
హ
అని ముంగట అవ్వాల అని అనిపిస్తుంది ఆ ఫ్యూచర్ లో కావాలన్నట్టు
ఆ ఇంకా ఏమ ఎరెవరు ఉంటారండి మీ ఇంట్లో
ఆ మాయనా తత న కొడుకున్నటటు
మీ అమ్మ వాళ్ళది ఎక్కడంండి
మాది అనట్టు మహారాష్ట్ర వేరే స్టేట్ అన్నట్టు మహారాష్ట్ర
పండగలకు ఏమన్నా వెళ్తారా అండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి
ఆ కొన్ని పండల పండగకు వెళ్తాం అన్నట్టు మేము
అక్కడ ఆ బాగుంటుది కదండి లొకేషన్ ప్రకృతి అది ఇది
అన్ని లొకేషన్లు బాగుంటాయి అక్కడ
ఆ పల్లెటూరు వాతావరణం ఉంటంద అండి సిటీ వాతావరణం
ఆ ఇప్పుడు పల్లెటూరే ఉంటదిో చాలా పల్లెటూరు ఉంది అన్నట్టు కొంచెం డెవలప్ అయింది అన్నట్టు
ఇట్లా అటు పంటలు ఏమి ఎక్కువ గోధుమ ఏమో చాలా వరకు గోధుమ పండిస్తారని విన్నా అదే ఉంటదా అండి
పండిస్తారు వా
అంటే డైలీ వేజ్గా వాళ్ళు రైస్ క్కడి ఎక్కువ రొట్ట అవే ప్రీ పె చేేసుకొని తింటారు కదండి రోజు
ఆహా అవును అవే తింటారు
మీరు కూడా రోజు ఇంట్లో డైలీ రొట్టె చెస్ కొ తింటారాండి ఇక్కడ
ఆ ఇక్కడ వన్ టైమ్ చేస్తాం అండి నట్టు
అక్కడయితే త్రీ టైమా
ఆ అక్కడ టూ ఒక్కొక్కసారి టూ టైమ్ అవుతుండే ఇట్లా కొందరు చేస్తారు అన్న టూ టైమ్ చేస్తారు అన్నట్టు రొట్టెలు
ఆ అంత క్రైసిిష్ట మీ రొట్టలీ ఇష్టమ్మా మీరు
ఇక చాలా అంటే రైస్ ఇష్టము హా అవును
అదేమన్నా ఇట్లా అంటే దేవ దేవస్థానాలు ఏమన్నా ఉన్నాయాండి. మీ ఐరియాల పెండి అటు సైడ్ ఏమన్నా అమ్మవారి టెంపుల్స్ అవి ఏమన్న ఉన్నాయా అండి
ఆ పోషమ్మ గుడి ఉన్నదన్నట్ తో
ఆ
ఆ అంటే ఇగ నాగమ్మ ఆ దేవతాగింత ఇట్ల ఉన్నది కన్య ఆచ్చక్ అంటే వెలిసింది అన్నట్టు మా ఫేమస్ ఉన్నది
ఆ మరి మీరు వెళ్తారా అండి అప్పుడప్పుడు
ఆడా
ఆ చాలా పెద్ దగ జరుగుతుద చిన్నగానే ఉంతద
అక్కడ ఇప్పుడు నాగుల్ పంచమి రోజు చాలా పెద్దగా జాతర జరుగుతన్నది అక్కడ
మ్మ్ ఇప్పుడు మాత్రం ఇగ మా అన్న ల మను ఉంటది
ఆ
ఇప్పుడు ఆటు సైడు ఆ చాం మం మాంకాల్ టెంపుల్ వెళ్ వెళ్ళా రండి ప్పుడన్న
అవును మాంకాల్ టెంపుల్ చంద్రపూర్ లో ఉంటది
మీరు వెళ్ళార అండి ఎప్పుడన్నా
నువు ఎల్లాలా
ఆ ఆ గుడి ప్రత్యేకత ఎగురిం చ్చేమన్నా తెలుసా అండి మీకు
అంతా ఏం దెలువదు నాకంత
ఆ కానీ మే గుడికి వెల్లలే ఇప్పుడు వరకు మీరు
ఇ ఆహా వెళ్ళలేదు
ఇప్పుడు కూడా వెళ్ళలేదా అండి
ఇ లేదు లేదు వెళ్ళ లేదు
ఆ ఇప్పుడు ఒకసారి వెళ్దాం అనుకుంటండ్లేమో
ఆ అదే ఇప్పుడు ఫ్యామిలీతోనే వెళ్దాం అనుకుంటున్నాం
ఇంకా మ ఇప్పుడేమన్నా టెం పుల్ కట్లా వెళ్ళారా అండి వచ్చి అదిినట్ నీ అత్తగారు ఊళ్లోకి వచ్చిన్నా
దబిళ్ల వేముల్వాడకు వెళ్ళాము
మీరుండే ఇప్ ప్పుడు మీరుండే లోకేష్ లో ఏమన్న టెంపుల్స్ ఉన్నాయా అండి
ఆ ఉన్నాయి్ కదా ఆ ఉన్నాయి ఉన్నాయి్ టెంపుల్స్ అే
ఏది ఏన్న టెంపుల్
ఆ ఆ గుట్ట పైన వెళ్ళాం ఈస్ ఈస్గాంకిి అక్కడ
ట
హా అది సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళము శివ శివాలయనికి వెళ్ళ మన్నట్ లో హనుమాన్ మందిర్ ఉన్నది అక్కడ
ఒక్క పొద్దున్నరాా ఒక్క పొద్దు ఉంటారా అండి జాగారం శివరాత్రి రోజు
ఆ మొత్తాక్కు వద్దు ఉంటాం అన్నట్టు మేము
అ అంటే
మీరు ఉంటాార మరి ఒక పొద్దు
ఈ రెండు ఉంటారా ఓ ఓన్లీ శివాలయం
రెండుంటాము రెండు ఉంటాము ఎక్కడన్నా మహాశివరాత్రి రోజు ఉం టం అన్నట్టు
దన్న అన్నే మేము రెండు ఉండమండి ఒకే ఉంటాము శివరాత్రి ఒక్కటే ఉంటాము తొలి ఏకాదశి రోజు ఉందాము ఎందు కంటే మామ వాళ్ళు వా వరంగల్ సైడ్ వాళ్ళు కావట్టిగా అ ఉలియ కదసిరుు ఆ మటన్ అన్నా చికెన్ అన్నా ఏదో ఒకటి వంట చేేసుకుని తింటారు అన్నట్టు అది దీ అేమి ఇంట్లో మనము ఆ మనం ఇంట్లా ఇప్పుడు అన్నం తిినేటప్పుడు బొక్కలు ఉంటది కదా కంచెంల బొక్కతే కాస్త ఇల్లా గంట ఎగుతుదని మా వాళ్ళది ఈ సాప్రదాయం అట్లా అమ్మ వాళ్ళు వరంగ సైడ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వరంగల్ సైడ్ వాళ్ళు కాబట్టి అట్లా వాళ్ళు ప్రీప ని అట్లు ఉంటా కాబట్టికి అదే సిద్ధాంతం తోని మేము ఒక శివరాత్రి రోజే ఉంటామ అండి ఈ తొలి ఏకాదశి కి మాత్రమే ఇంకా తీసుకోలేదండి
అవునా
ఆ తీసు కో లేదు ఏ మా అత్తమ్మ వాళ్ళయితే అే ఇది అది రెడు ఉండేవాళ్ళు మీరు పోషమ నై విద్యాలు ఇస్తారడి డు
ఆహా చేస్తాం పోషమ నీవేద్యం ఆ చాలా చాలా మంది చేస్తారు మాసయిూడ ఆ మేము కూడా చేస్తాము ఆ అయిపోయి పోషా మ ఇ స్నాన మీరు చేస్తారా పోస్తమ
చెయ్యాలండి కానీ ఇవాళ వీలుగాలి చేయాల్సి ఉండే కొం కొంచెం మేము అటు బాసరక వెళ్ళామండి అ అయితే వెళ్ళాము కాబట్టిగా ఆ మీన్ ఇంకా చెయ్యలేదండి చెయాలి ఇగ మేం కూడ
ఉగాది ముందు చెయాల అంట కాదు ఇప్పుడు
అవునవును అందరు కూడా మా కాలనీలో ఐదు వారాలు బిందెల తోటి నీళ్లుు తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఇట్లా నీళ్ళ ఆరగించి వచ్చిలు కానీ ఈసారి నాకు వీలు కాలేదండి ఇక వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ట్రై చేయాలి లేకపోతే ఒక రోజు పొద్దున్న ఐదు గంటలకు లేసి అన్నా ప్రిపేర్ చేసుకోవాలి ఫాస్ట్ బుధవారం చెయాలను కుంటానండి ఈసారి వీలుగలే గా కాబట్టి ఇగ అప్పుడు చెయ్యాలని అను ఉంటానండి
ఆ
ఆ ఇంకాండి మీ ఈ మీరు ఏమన్నా స్టడీ చేసారా అండి,
అవున అవును బ్యాంకింగ్ స్టడీ చేశాను నేను,
ఆ
ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యానును నేను కానీ కరోనా వచ్చిన కరోనా వచ్చిందయితే అప్పుడు టూ ఇయర్స్ ఎగ్జామ్ అవ్వలేదు
ఆహా బ్రేకప్
ఆ ఇగ బ్రేక్ అయిపోయింది ఇగ అన్నట్టు
ఇగ మళ్ళీ ఏమన్నా ప్రిపేర్ ఐ తాళ్ల అండి మరి ఎగ్జామ్ కి ఏమన్నా
ఇక ఇప్పుడు కావాలి ఇక స్టార్ట్ చేయాలి అన్నట్టు ఇక ఇప్పుడు వరకు అయితే ఏమి కావాలి కాలేదు అన్నట్టు
కానీ మరి మీరు ఐరి అంటను కదా అండి మీరు ఉండేది ఇప్పుడు తెలంగాణలో కదా అది మహారాష్ట్ర సైడ్ వసా వస్తుది కదా ఆ మరి అది నాన్ లోకల్ అ అలా ఏమి ఉండదా
ఆ లేదు లేదు అట్లా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని ఉండవు అన్నట్టు
ఓకే ఓకే ఈ బ్యాంక్ ఏ వీటికి ఏమి ఉండయన్న అంటే ఇండియా లెవెల్ లో ఉండేటి అన్నటి
సమీ అచ్చన్నటు స్టేట్ లెవల్యి గాదు
ఆ మరి మొన్న రైల్వే జాబ్స్ వడ్డాయి కదండి అప్పుడేం ప్రిపేర్ గాలేదం
అవు కాలేదు అప్పుడు
అప్పుడు కూడా అప్లై జేస్తే బాగుండు గదండి
ఆ అవును గాలేదిగ
పడ్డప్పుడు చేయ్యండి మళ్ళీ పోస్టఫీస్ గూడా వడ్డయ్ ఉన్నయండి మొన్నట్టు ఆ అవి గూడా ప్రిపేర్ చేసుకుంటే బావుం రొండు గాదాంటి ఈసారి ఇగ ఎక్కువ శాతం అట్లా చేసుకోండి
ఆ సరే మరి ఆ సరే మరి
ఒ మాకు టైమ్ ఇచ్చినందుకు
ఆ సరే అండి ఓకే